హలో హాయ్ అండి ఏం చేస్తున్నార్ అండి ఏ ఏంది
ఆ వర్క్ అయిపోయిందండి ఇప్పుడే ఫ్రీ అయినా
అలానా
మీరేం చేస్తున్నారండి
ఇప్పుడు కొన్ని బట్టలు తీసినండి మడత పెడుతున్నాను ఊడ్చి బోళ్ళు తోమిన సాయంత్రం పని
అవున
బయట ఊడ్చి రూములు ఊడిచేసరికి
ఉ
అదండీ కొన్ని బియ్యం కడగాలి ప్రెసెంట్ అయితే బట్టలు మడత పెడతాను బట్టలు అన్నీ ఆరినై కదా కొన్ని చేర్ల వేసి ఉంచిన ఎ కాసేపు ఉమా వాడలోళ్ళతోటి కొంచెం చిచాట్ ముచ్చట్లు పెట్టినా ఇప్పటిదాకా ఇగ బట్టలు మడత వేసి
ఉ
పక్కన పెట్టిన తర్వాత సదిరిన తర్వాత ఇగ బియ్యం వంట చేయాలి బియ్యం కడిగి పెట్టి అన్నమండి కరీ ఏమైనా చేయాలనుకుంటున్నాను ఆలోచిస్తానై ఏ కర్రీ చెయ్యాలని
మీ సైడ్ వెదర్ ఎలా ఉండండి
మా సైడ్ వెదరు అంటే బాగా ఉడకపోస్తుందండి విపరీతంగ వంట చేయాలనుకుంటే తడిసిపోయేటట్టు ఉన్నాం అంత చెమటలు అంత ఒళ్ళు మొత్తం ఇట్లా బంక బంక అయితంది
వర్షం రావట్లేదండి
వర్షం నైట్లా వస్తందండి వర్షం నైట్ లో వస్తాంది ఇందాకా ఎండ మాములు కుడుతాంది గాని కొట్ పట్టి కొట్టినట్టు కొడుతుంది కాకపోతే ఉబరిత బాగుంది ఉడకపోత
అవున
ఏమో వర్షం అస్తే ఛాన్సెస్ ఉన్నాయ అనుకుంటాన మబ్బు మా మాత్రం వేరే ఉన్నది వాత్ సూచన ఎట్లా ఉన్నాయి తో తెలవదు గానీ ఉడకపోతేకయితె తట్టుకోలేకపోతాను ఎండాకాలం అన్నా కొంచెం అటు ఇటు అయింది గాని ఇప్పుడైతే కష్టం అయితంది
అవును కొంచెం మబ్బు కొంచెం ఎండ వల్ల ప్రాబ్లమ్ అవుతుంది హెల్త్ ఇష్యూస్ కూడా అయితయి ఇప్పుడు వాంటిన్స్ ఫీవర్
అవునండి ఇగ కొంచెం కొత్త వాటర్ నీళ్ళ కూడా జరాలు అవి ఇవి వస్తాయి కదా
అవును ఇప్పుడు ఈ మాన్సూన్ సీజన్ లో చాలా కేరింగ్ గా ఉండే అవసరం ఉంటది
ఇక కొంచెం వానలు స్టార్ట్ అయినాయి అనుకో ఇక నీళ్లు తాగాలంట ఏ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి పాటించాలి ఎందుకంటే వేడి చేసుకొని తాగాలి ఇప్పుడేం కాదు కానీ ఉంటా అంటే ముందు ముందు ముసళ్లు ఒ ఇట్లా వదలకులకుండా వర్షం పడితే కదా నాలుగైదు రోజులు వారం
ఆవును అలా వస్తే తాగినీళ్ళు కూడా మంచిగా రావు మురికి కలుస్తాయి జమ్స్ ఉంటాయి దానిలో పార్టికల్స్
అంత గురించి తాగకూడదు ఇగ మినరల్ తాగాలి తాగకపోతే వేడి వేసుకొని చలార్చుకొని తాగాలి అంతే
మీరు మినరల్ ఇ తాగుతారా లేద నల్లయి తాగుతారా
నల్ల ఇఫ్ తాగేది కాకపోతే గిట్లనే కొన్ని పిల్లలకు పడకపోయేది నల్ల వాటర్ పడకపోయే సరికి ఊక హాస్పిటల్ తిరుగుడు ఐయింది
అవునా
హాస్పిటల్ పెట్టుడు వార్డర్ చేంజ్ చెయ్యాలి అన్నారు మా చిన్న అబ్బాయికి తాగు వాటర్ గురించి తాగ వాటర్ చేంజ్ చేసేప్పడు నుంచి ఇగ సర్ది జరమావని కొంచెం దూరంగ ఉన్నమన్నట్ టు నాలుగు సంవత్సరాల నుండి లేకపోతే తే వారానికి రెండు సార్ల హాస్పిటల్ పోయేది
అవునా
ఆయనకు వాటరే పడకపోయది ఆయన బాడికి సర్ది దగ్గు సర్ది దగ్గు ఏం తినకుండా సర్ది దగ్గ అయ్యేది ఇ వా ఈ నల్ల వాటర్ వాడితే ఇగ వాటర్ చేంజ్ చేసినాము కొంచం హెల్త్ బాగున్నది లేకుంటే వాడి వాడి మందులు త అదయింది
ఇప్పుడు మినరల్ వాటరే యూజ్ చేస్తారండి ఎక్కు
చూ చేస్తాను అనగానే ఇక మాకు మోకాల నొప్పులు అయినాయి పిల్లలు ఓకే అయిన
అవునవును మోకాళ్ళకు బోన్స్ కి ప్రాబ్లం అయితుది మినరల్ వాటర్ తాగితే అది అన్ హెల్ది కదా
అవును గాని ఇప్పుడు ఇప్పుడు రోజులలా మొత్తం అవే కదా అ నీలు జల్ అవి ఇవి పెట్టుకుంటారు కదా
అదే కాని తాగడందుకు మంచిగా అనిపిస్తాయి కాని తాగినాక హెల్త్ ఎక్కువ ఇష్యూస్ వస్తాయి దానివల్ల
ప్రాబ్లమ్స్ అయిత ఉంటాయి
అ ఇంకా మీరు హౌస్ వైఫ్ అండి
ఆ హౌస్ వైఫ్ నేనండి ఇంట్లా చిన్న చిన్నగా వంట చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని ఉంటాను అంతే
అవున
మీరేం చేస్తుంటారా అండి
ఆ ఇప్పుడేనాది డిగ్రీ అయిపోయిందండి జాబ్ కోసం వేకెన్సీ కోసం ట్రై చేస్తున్నాను స్కూల్స్ లో రెస్యూమ్స్ అవి ఇవి ఇచ్చి ఉన్నా ఓ ఎక్కడైన ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి చేద్దామని వెయిట్ చేస్తున్నా
ఏమైంది మరి మొన్న అట్లా పెట్టుకున్నారని అంతటా పెట్టుకున్నారు కదా మీ సైడ్ మ ను్ కున్నావా ఏమైంది
మనం పెట్టుకున్నాం కానీ దాని రిజల్ట్స్ ఇంకా రాలేదు బాయ్స్ అందరూ ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారట వాళ్ళకు కూడా కావాలే ఛాన్సెస్ అని అయితే ఇప్పుడు వరకు అయితే దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ రిజల్ట్స్ రాలే
నాలుగైదు రోజులలా వారం రోజులలా వస్తాయి అని అన్నట్టు అన్నారు మళ్ళ గిన్ని రోజులు అయితంది దగ్గర దగ్గర పదిహేను రోజులు అయితంది
ఆ ఇచ్చిన్నంక ఒక వారం రోజులల్లే వచ్చేస్తది ఒక రోజులు వస్తది అట్లా అన్నారు కనీ ఇప్పుడు వరకైతే రాలే
వాటి కూడా ఏమన్నా పెట్టుడు డబ్బులు పెట్టుడు ఉన్నట్టు అని అంటన్నారు మరి కొన్ని కొందరి నోటలా ఇన్న
అవున అట్లా ఇగ నోట్లోకి వస్తుంది కానీ ఏమి ఇంకా ఆ రి రికమెండేషన్స్ అవి లేవని కూడా వినడం జరిగింది కానీ ఇంక రిజల్ట్స్ అయితే వచ్చినంక తెలుస్తాయి
ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేసరికి ఇంతో అం తో పెట్టి చేయించుకోవాలి ఎప్పటికి ఉంటది అని వాళ్ళకు ఉన్న కాకపోతే వీళ్ళ ఏమంటాలంటే రెండు సంవత్సరాలు సంవత్సరం కంటే ఎక్కువ లేదు ఇది కాంట్రాక్ట్ బేసిక్ అని కొందరు అంటండ్రు
కొందరు అంట గానీ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళా పర్మనెంట్ అ అవుతది శాలరీ కూడా పెంచే అవకాశం ఉందని నేరు వచ్చింది ఇట్లానే విన్న కానీ కొంతమంది నిజం అం టున్నారు కొంతమంది అబద్ధం అంటున్నారు ఏది ఇంకా క్లారిటీగా లేదు
ఏమైతదో మళ్ళీ ఆ స్కూలుకు దగ్గరలో ఉన్నోళ్ళకే దగ్గర ఉన్న ప్రాంతంలో వాళ్ళకే ఇస్తారు అన్నట్టు వినికిడి
ఆ అవును చెప్పారు కానీ వేరే వేరే వాడల్లో కూడ ఆ వాడల్లో వాళ్ళు కూడ వచ్చి వచ్చిండు మంది ఉ
ఇచ్చిండు కానీ ఛాన్సెస్ అయితే స్కూల్ కు దగ్గర వాళ్ళ హౌస్ నెంబర్లను చూసి పిల్లల స్టడీ చూసి ఇస్తారు అన్నట్టు అంటండ్రు
అవును
ఏమో ఉంటే ఛాన్స్ ఎవరికైనా
అవును అదే రిజల్ట్స్ ఏమైన వచ్చినక తెలుస్తది ఎం వచ్చింది ఎవరికి వచ్చింది
టీ తాగర మీరు ఈవినింగ్ టైమ్ లో
యాక్చువలీ అయితే నాకు అలాంటి అలవాట్లు లేవు కానీ మా ఇంట్లో వాళ్ళలకు చేసి ఇచ్చిన తాగిన వాలు వంట అయింది ఇప్పుడే
వంట గూడ పూర్తి చేసావ
ఆ అయిపోయింది
ఏం కర్రీ చేస్తున్నావు మరి
హా చిక్కుడుకాయ
చిక్కుడుగాయ చేసావ
హు చిక్కుడుగాయ చేసిన ద్ రైస్ ఉండే అది అయిపోతది పులావు చేసిన పొద్దున్న అదే ఉంది
కిచిడి కిచిడి పులావ్ ఒకటే
ఆహా వేరే వేరే పులావ్ అంటే వెజి టేబుల్స్ మన కిచడి అంటే పప్పులు అవి వేస్తారు
అలానా ఎలా చేస్తున్నావు మరి పులావు
పులావ్ అంటే మన దగ్గర ఏ ఏ వెజిటేబుల్స్ ఉన్నా మనకు నచ్చినవి అవి ఫైన్ గా సన్న సన్నగా కట్ చేసుకొని ఆ కూరల ఫస్ట్ కుక్ చేసుకోవాలే దాని తర్వాత ఆ అన్ని కూరకు చడిపోయవారు అన్ని వేసుకోవాలి ఉప్పు కారం అవి అన్నీ ఏసుకొని
అవన్నీ వక్కలు ఫ్రై కావాలి నూనెలో
ఆ మంచిగా ఫ్రై అయినక దాన్ లోచం ఆ విసం ఉప్పు కారం. మన కూరలు ఏ ఏ ఐటం వేస్తారో అవి కొంచెం ఎక్ కొనే వసాలే ఒక టీ స్పూన్ వన ఆఫీస్ టూ స్ఫూనా ఏస్కొనీ దాని తర్వాత అందు ఆ ఎక్కువ ఉంటే కొంచం ఏటో ఆ ఫ్లేవర్ మంచి ఉండేద్ దానలో దాని తర్వాత కొంచెం మన రైస్ కి పెట్టి వాటర్ ఏసుకోవాలే. ఒక గ్లాస్ రైస్ ఉంటే టూ గ్లాసెస్ వాటర్ ఎలా ఏసుకొని దానలో దాన్ని కుక్ చేసుకొని కొంచెం సేపు దానలో రైస్ ఏసుకొని కుక్ చేసుకోవాలే దాని నిమ్మకాయ సలాదో ఆనియన్ అవి ఉంటే బావుంటుంది తినేటప్పుడు
పలానా అదే పులావ్ అంట్రా వాట్ని అంటే ఇట్లా ఆలుగడ్డా ఏచ్చుకోవచ్చు
ఆ ఆలూగడ్డ టొమాటో
ఇది బగారా రైస్ లాగానే కాకపోతే వెజిటేబుల్స్ ఎస్ తర్ ఎక్స్ట్రా
ఆ వెజిటేబుల్స్ ఉన్ ఉంటాయి దానలో ఇగా మనక్ కిచిడి అంటే పప్పులు ఉంటాయ్.
ఆహా అలానే
ఉహుహ్
లేత జిలేబి ఈ బగర్ రైస్ లో కూడా ఏసుకుంటారు గదా కొంతమంది ఆలు మెల్ మికర్సు బటానీలు
ఆ కానీ దానిలో కారం చిల్లీ పౌడర్ గరం మసాలా అవి ఎస్ పోరు దది అది ప్లేన్ పులావ్ ప్లేన్ పులావ్ అది.
అంటే ఇప్పుడు గిన్నె పెట్టుకున్న తర్వాత డాల్డ్ ఏసుకోవాలా నెయ్యి నూనె ఏసుకోవాలా నువ్వు చెప్ పే వాట్ పులావ్కు
నెయ్యి ఏసుకుంటే బావుంటుంది. కొందరు ఇష్టపడరు కాబట్టి ఈ నూనె కూడా ఏసుకోవచ్చు.
ఆ నూనె వేసుకొని మనం ఇవన్నీ ఏసుకోవచ్చా ఇవి అవి యాభైలా చిలా గులావులో
ఆ అది ఆప్షనల్ అద్ మనకు ఇష్టం ఉంటే ఏసుకోవచ్చు లేకపోతే కొ నచ్చక్ పోతే ఏసుకోకున్నా ఏం కాదు. కానీ వెజిటేబుల్స్ అంటే ఒక టూ త్రీ టైప్స్ అయినా ఉండాలే
బావుంటది టేస్ట్ ఉంటది మంచిగా సరిపడా ఉప్పేసుకుంటే బావుంటది. సరేనండి మీతోటి మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు
ఓకేనండి పోవ్